హాయ్ అక్కా ఎలా ఉన్నవ్ బాగున్నవా
ఉ బాగున్న నువ్వు
ఉ వన్ తిన్నావా మళ్ళీ టిఫిన్
ఉ బ్రేక్ఫాస్ట్ చేశ్ ఆ నువ్వు చేసినవా
ఉ తిన్నన ఇంకా ఏం చేస్తున్నారు ఏం చేయలే ఖాళీగానే ఉన్నాము
చేయట్లాలేదు కాలేజ్ కోవాలా
ఇదు
ఈరోజు లేదమ్ మా ప్రొఫెసర్ అట్లా రాలేరు అనేసి మిడియల్లోనే వచ్చేసినాం
హ
హ కాలేజ్ లైఫ్ బాగుంటాందియా
ఉనుకా
ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ అక్కడు ఉన్నంత సేప్ అంట పిన్సదు అక్కడ నుంచి వన్స్ బయటకి కుచ కునం అనుకోయా మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటది
అ ఇ
స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ మళ్ళీ వెనక్కి తీసుకురాలెం మీ ఫస్ట్ స్కూల్ అదైతే మెమరీ అసలు మర్చిపోలేం అవునా ఇప్పుడు కూడా స ఇ కాంటాక్ట్ లో ఉంటారా మీ ఫ్రెండ్స్
ఇ కొంతమంది ఉన్నారు కొంతమంది అనేది హాస్టల్సా ఉండేది మొబైల్స్లో ఉంటాది కానీ కొంత టైం వరకే
మా అమ్మ మీకు ఫోన్స్ ఇట్లా అలో అల్లో ఉంటుండేనా
మ్
ఆహ మేము హాస్ లేదా అస్సల్ అల్లో ఉండక్పోతుండే ఇట్ల కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ లెక్క
కే ఉంటుంది.
మళ్ళీ ఇచ్చేయాలా వాళ్ళకి ఫోన్స్
మళ్ళీ ఇచ్చేయాలి. మళ్ళీ తర్వాత ఇస్తారు మళ్ళ
మాక్ అసల్ పూర్తిగా అసలు ఫోన్స్ ఉండవు ఏం ఉండవు హాలిడేస్ ఉండవు. మొత్తం హాస్టల్లో ఉండాలి నర్కం ర్నింగ్ ఫైకే లె లెవ్వాలి. చలికాలమైనా సరే అది ఏ కాలమైనా సరే ఏ సీజన్ అ సరే ఫైవ్కి లెవ్వాలే రౌండ్స్ వేయాలి పీటి మేడం ఉంటది తలకాయ్ తింటది. కాని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నవ్వొస్ స మంచిగా అనిపిస్తుండే మేం అందరం దాచుకునే వాళ్ళం బాత్రూమ్లో వెళ్ళ వెళ్ళాలం పించక్ పోతుండే ఫైవ్ కి లేవ్వాలన్పిస్తదా
మ్
లెవ్వబుద్ధి కాక మేడం వస్తుంది అనంగ అందరం మారిపోతుంటిమ్ ఇగ బాత్ రూమ్లోకి ఆమైనా వస్తుండే కోపం వస్తుండే ఆ ఆమె అయిన వస్తుండే కోప పెడ్తుండే
పడుకోడాం పడు కోము భయానికి వాళ్ళు వద్దంటారు జుడు ఆ టైంలో నిద్రొస్తాది.
ఆ తుండెన కాలేజ్కు స్కూల్ టైమ్ల స్పోర్ట్స్ గేమ్స్ గేమ్స్ స్పోర్ట్ కాలేజ్ టైమ్లో స్కూల్ టైమ్లో ఏ గేమ్
వాలీబాల్
వ వ నాక్ వాలీబాల్ దాంట్లో ఏం రాదు సర్వీస్ చేస్తారు చూడు ఆ ఒక్కటె వచ్చు కొట్టడం అది ఏం రాదు సర్వీస్ ఒక్కటి వచ్చు బాగుంటది నాకు ఇష్టం కానీ రాదు. హ్మ్మ్
ఆడుతాను ఇష్టమ్ అంటది హ్మ్ అ
నాక్ కూడా చూనిం చూడం ఇష్టం. ఖోఖో ఆడతర్రా
హ్మ్మ్
రన్నింగ్ చూస్తా ఖోఖో రెండు టూ స్పోర్ట్స్ ఎక్కడికైనా ఎళ్ళా త డిస్టిక్ లెవెల్ గాని స్టేట్ లెవెల్ గాని ఇట్లా అడ్నీకి
నేషనల్కి సెలెక్ట్ అయినాము.
అవునా మళ్ళీ ఫైయే లేవా ఇంకా
ఇంక వెళ్ళలేను
వెళ్ళేదు ఉండే ఏం కాదు ఆపర్చునిటి వ వచ్చినప్పుడు తీసుకోవాలా
వెళ్ళాలని ట్రై చేసినాము తర్వాత ఆపర్చ్ ఇగ్ రాలేదు అప్పుడు టెన్త్ టెన్త్ ఇంగ అంటే ఇంగా బిజి బిజి నే ఎగ్జామ్స్ కానీ
అరే టెన్త్ అయిపోయిన్ తర్వాత ఎగ్జామ్స్ అయి ఓకే
అంటే అప్పుడు హాస్టల్స్ లో ఉండింది ఇంట్లో ఇంట్లో కాదు హాస్టల్ లోనే ఉండింది అంటే టెన్త్ అ అంటే ఇంగా చెప్ తెలిసిందే కదా బిజి బిజి ఇగా చిన్న దానికి కూడా పంపియరు. మేడం, టీచర్స్
అవును పంపించర ఫస్ట్ ఎగ్జామ్ దమ్ స్టడీస్ వాట్కి ప్రేరపిస్తారు వాళ్ళు ఏయ్
హాలిడేస్ లో కూడా ఒక్క రోజు కూడా హాలిడే కూడా ఇవ్వనివ్వరు. ఏన్న ఏ గేమ్స్ కూడా కానీ లేద ఉన్నదంట అంటే అది కూడా ఇడ్చి పెట్టకుండా అది కూడా క్లాస్ తీసుకొని మరి చెప్పేవాళ్ళు.
అవును గేమ్స్ పీరియడ్స్ కూడా
ఉం వొకేషనల్ గానీ హెల్త్ గురించి గాని ఏమన్నా కంపెనీలు గురించి కానీ ఏదన్నా ఉంటయి కదా పిరిడ్ ఒక దానికి సపరేట్ అనేసి పెట్టినాకాని దానికి మేమే తీసుకుంటామని సబ్జెక్ట్ తీసుకొని చెప్తారు అవి ఇగ అవింగ రానివ్వరు
స్మాల్ అయినాగానీ ఆ అయినాగాని తి టెన్త్ కి బ బాగా భయపడతారు టీచర్స్ కూడా ఫస్ట్ ఎగ్జామ్ అనేది అదే కదా. బయట వాళ్ళుకూడ కొంచెం టెన్స్ అవుతారు.
ఉం
ప్లేసు
మా కాలేజ్ లో కూడా ఆ క్లాసులు జరుగుతాయి సండే టైం లో కూడా క్లాస్ తీసుకొని చెప్తారు ఆ టైం లో ఎవరికైనా కాని ఇప్పుడైతే ఇంకా టెన్ టెన్త్ కు పోతారు కదా నైన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినాయట. ఈ రోజు నుండి టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ సిలబస్ చెప్తున్నారంట పిల్లలకు ఇంక ఏమనాల వాళ్ళను ఇంకా హాలిడేస్ గూడ కాలేదు వాళ్ళను ఇప్పుడే ఇడిచిపేట్ కాకుండా టెంత్ క్లాస్ సబ్ సిలబస్ చెప్ దారంట
ట్ నైన్త్ అయిపోయిన వాళ్ళకా
ఇంక ఇప్పుడు హలీడేస్ అతే నైన్త్ కంప్లీట్ టెన్త్ పోతారు.
అ మో ముందే ఇంత తొందరగా చెప్తే వాళ్ళు ఆ
ఉగాదికే ఐపోనాయని ఎగ్జామ్స్ సో ముందుగానే ఇప్పుడు రేపటి నుండి సిలబస్ స్టార్ట్ చేస్తారు అంట టెన్త్ క్లాస్ ఓకే అలా ఉంది హాలిడేస్ కి కూడా ఇడిసిపెట్టలా పాపం వాళ్ళని ఉమ్ అసలకీ
అ ద్ద రుద్ది రుద్ది ఇడాసపెడతారు కావచ్చు పాపం
ఉ
అలా వేయ్యొద్దు అలా ఇస్తే కూడా
నిద్దర ఉండదు రాత్రి పదికి పదిన్నర అవుతుంది పడుకునే సరికి మార్నింగ్ చికెట్ లో నాలుగున్నరక లేపుతారు ఒకసారి నాలుకే లేపుతారు హోస్ట్ ల్లయితేనా ఇంటి దగ్గర అయితే నువ్వు ఎప్పుడైనా పో ఎప్పుడేన రా పో పట్టించుకోరు హాస్టల్ అయితే మాత్రం టెన్ థర్టీ అవుతుంది కంపల్సరీ పదకొండు కూడా అవుతుంది
స్టడీ అవర్స్ ఉంటది అవును
అ మళ్ళీ మళ్ళీ చిప్పుడు నాలుగుగాని నాలుగు నరకుగా లేపుతారు
ఆ అవును
టెన్త్ అచ్చ తినేదిన్న తినేకుండదు ఇష్టం వచ్చిన ఉన్న కుండదు నిద్ర పోయి ఉండరు
రియల్ గా ఎగ్జామ్స్ టైమ్ లో మనం రియల్గా పేషెంట్లు అయిపోతాం నిద్ర లేక తిండి సరిగ్గా లేక ఆలోచించి ఆలోచించి చదివి చదివి చదివి చదివి
అ
అ ఎ అడి
మళ్ళీ ఇంటర్ లో అంతగా పట్టించుకోరు
ఆ ఫస్ట్ టెన్త్ లో అలా చేస్తారు కానీ ఇంటర్ లో అంతే ఏముంటది
ఇగా ఉ పట్టించుకుంటారు మళ్ళీ
కొంచం ఫ్రీగా కొంచం కాలేజ్ అనుకో డిగ్రీ ఇట్లా పీజీ లాంటివి మళ్ళీని అసలు పట్టించుకోరూ ఇగ ఇష్టం రాజా మే మన ఇష్టం చదువు చదువకపో అని వదిలేస్తారు టెన్త్ ఇయితే సూప్ స్పూన్ ఫీడింగ్ లెక్క ఉంటంది వాళ్ళు చెప్పిందే ఈనల అవును ఏ అవును ఖర్చమియా ఏమంటారు హ్మ్ ఆ డిగ్రీల పో ఏసుకోవచ్చు
కానీ వన్ వన్ ఇయర్ వరకే తర్వాత ఇంగ టైం ఉండదు నీకు, వన్ ఇయర్ లో కూడా నీకు ఉన్న కొంత వరకే ఇచ్చే నీ టైమ్ తర్వాత ఉండదు
ఆ టైమ్ మొత్తం మనమే మేనేజ్ చేసుకోవాలా మనది మనం బిజీ అయిపోతాం మా టీచర్స్ వాళ్ళు, వీళ్లూ ఎవరు పట్టించుకోరు మనది మనమే పట్టించుకుంటాం. మనమే బిజీ అయిపోతాం వర్క్ లో. వాళ్ళు పట్టించుకోరే నువ్ చదువు చదువుక పో అని వదిలేస్తారు.
ఇంటర్ ఏ ఎంజాయ్ చేసేది ఇంగ టెన్త్ ఉండదు.
ఇంగ డిగ్రీ కుదరదు మళ్ళ ఎంజాయ్ చేయనికి ఎంజాయ్ నీకు చేయాలంటేనా ఇంగ స్ స్కూల్ కాలేజ్ పోకొకున్న లా
అవును నీకు ఇంకా వేరే లాంగ్వేజ్ వస్సయా
ఉహుం ఏం రాద్ తెలుగు ఒక టే మాన్
అట్లా ముస్లిమ్ ఫ్రెండ్స్ గిట్ల ఎవర్ లేరా
హ్ హ్మ్మ్ ఎవర్
నాకు ఇష్టమే కానీ ఎవ్వరు లేరు. చిన్నప్పుడు కూడా అసలు ఇట్లా పర్టికులర్ గా టెన్త్ లో, ఇంటర్ లో ఇట్లా, డిగ్రీ లో ఇట్లా, ముస్లిం ఫ్రెండ్షిప్ లో
టెన్త్ లో ముస్లిమ్స్ అంటే ఎవరు లేరు ఒక అమ్మాయి
హు అవున్ అప్పటివరకు ఆ హా కలుసుకోలేర మళ్ళీ స్కూలింగ్ లా మీ ఊర్లోనే అయిపోయిందా
ఉమ్ స్కూల్ మా ఊర్లోనే ఫిఫ్త్
అహ హాస్టల్ హాస్టల్ తర్వా రియల్ గానే ఎవరు ఐన సరే ఫిఫ్త్ టెన్త్ వరకే తర్వాత హాస్టల్ ఉండాల్సిందే ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్యిన్నా సరే ఎవరైనా సరే
ఇంటి దగ్గరే ఇంటి దగ్గర ఏమి లే అనుకుని హాస్టల్కి వెళ్ళిపోయినాం
ఐన మా హస్టల్ కూడా బానే అంట ఇంటి దగ్గర ఉన్నాం అనుకో కొంచెం గారాబం ఎక్కువ అవుతుంది
మాకు తగ ఇంట్లో వాళ్ళకు హాస్టల్ పంపియ్యడం ఇష్టం లేదు నేనే బలవంతం చేసి హాస్టల్ కు పోయినా సెవంత్ క్లాస్ కి దర్వ వచ్చా నువ్ విన్నావు కదా ఏ
రియ ఫస్ట్ క్లాస్ల ఎల్లాలి అనిపిస్తుది కానీ ఏడుపు వచ్చేస్తాది అందరూ గుర్తు వస్తారు ఆలో
సర్లే కతేనా
ఆ ఒకే బాయ్
ఆ